హలో హలో
హలో
బాన్నారా
ఆ బాగున్నామ్ మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారు
లేదు ఖాళీగానే ఉన్నాం టిఫిన్ చేసాం అప్పుడే ఖాళీగానే ఉన్నాం మీరు
ఆ మేము కూడా ఖళీగానే ఉన్నాం తిన్నారా
ఆ టిఫిన్ చేసాం ఇంకా లంచ్ చేయలేదు
అవునా
ఉహ్మ్ మీరు
ఆ మేము లంచ్ చేసేసం టిఫిన్ చేయలేదా అందరు లేట్ లేసిరు అయితే
ఆహు
ఇంకేం జేస్తున్నారు అందరు
ఏం లేదు కాలిగానే ఉన్నాం
అందరు బాగున్నారా మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టాలు
ఆ అందరు బాగున్నారు మీ వాళ్ళు బాగున్నరా
ఆ బాగున్నరు తిన్నారా మరి ఏం జేసిండ్రు ఈరోజు స్పెషల్
ఉప్మా చేస్నాం తిన్నాం మీరు
మేము లంచే ఇగ పప్పు టమాటా ఏష్నం
ఓహో
అవును అవునా కొత్త మూవి వచ్చిందిగ వెళ్ళారా
ఎల్ దామని అనుకుంటున్నాం. ఎళ్ళాలిగ ఎప్పుడో ఇగ
బాగుందట అందరు అంటున్నారైతే
చాలా మంద్ వెళ్తున్నారన్
ఆ అవును మాసైడ్ వాళ్ళు గూడ చాలా మంది ఓస్తున్నారు
ఉమ్ కానీ ఇప్పుడు బాగా మంది ఉంటరు కదా
అవును అంటె ఇప్పుడే రిలీజైంది కాబట్టి మూవీ చాలా మంది ఉంటారు
ఉహ్ అందుకని వెళ్ళారా మరి మీరు
ఏ లేదు ఇగా మేము కూడా లాస్ట్ కే వెళ్దామని లాస్ట్ వరక్ ఫోన్ లో నైన అస్తదేమో అని చూస్తున్నా. ఇప్పుడు ఎట్లా అప్డేట్స్ ఒస్తున్నాయి కదా. కొత్తయ్ ఫోన్స్ లో కళ్ళనే
అవును
ఊమ్ మీరు
మేమేళ్తాం అనుకుంటున్నాం కానీ ఏమో తెలియదిగా
అవునా
హుమ్
అందరేళ్తారా వెళ్తే ఓన్లీ మీరే ఎళ్తారా మీ ఫ్యామిలీ వాళ్ళు అందరు ఒస్తారా
ఆ ఫ్యామిలీ మొత్తం మెల్తం
అవునా
ఉహ్
ఏం జేస్తున్నారు ఆ మా ఫ్యామిలీ వా అంటే మా ఫ్యామిలీ వాళ్ళ అందరంటే అందరు రారు ఓన్లీ మేమస్తాం.
ఓహో సామ్లన్ అట్లా మేము అంతే ఇదొక ఫ్యామిలీనే కదా అన్నట్టు కదిగా
ఆ ఓన్లీ మేము ఫోర్ మెంబర్స్ వెళ్తాం. అంటే అందరు రారన్నట్టు.
ఉ అంతే మేమింకంతే
హు ఒక్కొక్కసారి ఒస్తరు. అంటే ఏదనా ఫ్యామిలీ అకేషన్ ఉన్నప్పుడు
ఓహో ఎలిండ ఎప్పుడైనా మూవీ చూడ్డానికి మరి
ఆ వేరే మూవీస్కి వెళ్ళినం. ఇప్పుడు మూవీ అంటే ఎళ్ళలె.
ఓహో
ఉమ్
బాగుంటది మూవీ సినిమా చూడ్డానికి వెళ్తే ఎంజాయ్మెంట్
ఆ అవును
ఉమ్
బాగుందట మూవీ ఫ్యామిలీ గురించి ఉన్నదంటా మొత్తం చుడాలె కదా మొత్తం చుడంది మనగూడ తెల్వదు కదా అందుకే కొంతమంది బాగుంటది అన్నారు కొంతమంది ఇట్లా ఉంది ఎవరికీ తెలుసు మల్ల మనకి చూసేవరకి తెల్వదు కదా
అవును మనకు నచ్చాలి
అవును
ఉమ్
వాళ్ళ వేరే ఉంటాయి మనయివేరే ఉంటయా
మ్మ్
మీ సైడ్ కూడా గీతగోవిందమే పడ్డదా మూవీ
అవును
అవునా ఆ మా సైడుగుడా అదే పడ్డది
ఆహా
అందుల ఫ్యామిలీ గురించి ఉందట అంటే ఇట్లా ఒక తాతయ్యకి ఫోర్ మెంబర్స్ కొడుకులు ఒక ఫోర్ మెంబర్స్ ఒక కూతురు ఉంటారు అయితే ఆలిగా పెళ్లి చేసు తర్వాత బాగా సెల్ఫిష్ ఉంటదనట్టూ వాల్ డాడిని చూసుకోకపోవడం
అవునంట బాగా మంది కూడా అన్నరు బాగుంది వెళ్ళండి అని అందుకే ఎళ్దామననుకుంటున్న
అంటే ఫైట్ లేవు కానీ దాని ఒక థీమ్ ఉంది అని అందరు అంటున్నారు
ఆహా మా వాళ్ళు కూడా చాలా మంది వెళ్లిండంట చూడ్డాానికి ఇంకా మేమే ఎల్లాలేదు వేసినావా తాళం మల్ల ఎవరు ఇంట్ల ఫైట్ లా వన్ ఉమ్
ఫ్యామిలీ థీమ్ ఉన్నది అందరూ వెళ్ళండి అంటారు
ఆ అవును తిన్నరా
ఆ అప్పుడే ఇగ టిఫిన్ లేదు మేము ఇప్పుడు లంచ్ చేసినాము మీరు
ఆ మేం టిఫిన్ చేసాం ఇంకా లంచేయలేదు చే చేసినం కాని ఇంకా తినలేదు
ఈళ్లు ఎట్లుంటారంటే ఇక ఒక్క తాతయ్య వాళ్ళ మనమడు చూసుకుంటాడంటే ఉంటారు సెల్ఫిష్ ఉంటారు కదా వీళ్ళు చనిపోవాలి అని అనుకుంటారు అయినా గూడా వాళ్ళ మన్వడు అర్థం చేసుకొని అందరిని చూసుకుంటాడు అన్నట్టు అని ఆ అతనకేం తెలుసు అందరూ ఒకే అనుకుంటారు
ఆ ఈ మూవీ కూడా బాగుండె ప్రతి రోజు పండుగే మూవీ అది కూడా ఫ్యామిలీ థీమె అది గుడా బానే ఉంటది
ఆ అమ్ము ఇంకా
పాత మూవీలే బాగుండేటివి ఇప్పుడు అంత కొత్త కొత్త మూవీలు వచ్చినాయి
అవును
మ్ వచ్చేయండి బాబు హ్మ్
తిన్నారా
అ తిన్నాము మళ్లి ఇప్పుడు తినాలి మార్నింగ్
అ మంచి అంటే లాస్ట్ కి ఎం అయితదంటే అ దాన్ని విడిపోవాలని రు కాని చనిపోవాలని చూస్తడు కానీ తన మనమడే కాపాడత ఆ వాళ్ళని మంచిగా ఎట్లా